హాయి అండి
ఏదో అండి ఎలా ఉన్నారు.
బాగున్నా అండి బాగున్నారా
ఆ బాగున్న అండి తిన్నారా అండి
యా తిన్నానండి ఏంటి స్పెషల్ ఈ రోజు ఫుడ్ లో
ఫుడ్డా అండి ముల క్కాయల్ సాంబార్
ఇంకా ఒకటేనా అండి కర్రీ
గోంగూర పచ్చడ అంటే నాక్ చాలా ఇష్టమైన పచ్చడ గోంగూర పచ్చడ అంటే
హ ఏమేం పెట్టరో చెప్పండం డీ
ములక్కాయ సాంబార్ అండి మాక్ అంటే నాక్ చాలా ఇష్టం ఏంటంటే గోంగూర పచ్చడ అండ్ చిన్న కాకరకాయ్ కాకరకాయ ఫ్రై ఈ కర్రీస్ అంటే చాలా ఇష్ మందు మరి మీకు
మ అద హ్ చెప్పండి వింటున్నాన్ అని చెప్పండి. మ్
అంటే మీకేలాంటివంటే ఇష్టం అండి
నాకు ఫేవరెట్ అంటే చికెన్తో ఏద్ చేసినా నేన్ తింటానండి. ఆ అలా అన్ చెప్పేసి నాకు టిఫిన్స్లో కూడా కొన్ని ఆ ఫేవరెట్స్ ఉన్నాయి. నాక్ దోశలంటే ఇష్టం అండి టిఫిన్స్లో మీ ఫేవరెట్ ఏంటండి
నాక్ టిఫిన్స్లో అయితే ఎగ్ దోశ అంటే చాలా ఇష్ టమం డి నాకు
అవునా అండి.
ఎగ్ దోష బోండా మాక్సిమం ఇవన్నీ అంటే చాలా ఇష్టం అండి నాకు నే ఇంటికాడ పోయిన ప్రతిసారి మా అక్కోళ్ళతో ఎగ్ దోశ ఫస్ట్లో దోసల్ తింటా లాస్ట్ ఎ దోస పడందే అసలు క్లోజ్ కూడా చేయనండి ఆ దోశ అనేది
అవునా అండి అంతే టిఫిన్స్ కాకుండా ఇంకా ఫేవరెట్ ఏమన్నా ఉందా
ఫాస్ట్ ఫుడ్ అయితే నూడిల్స్ అనే ఇష్టం
ఇంకా ఏమి ఇష్టం
నూడిల్స్ తప్ పైడు ఇష్ట ఆ నూడిల్స్ అండ్ చికెన్ మంచూరియా వెజ్ మంచూరియా ఏ ఏ బిర్యానీలో అయితే మండి అయితే బాగుంట మండి బాగుంటది
తిన్నారా ఎప్పుడన్నా
ఆ తిన్నా అండి ఈసారి ఫుల్ మండి ట్రై చేద్దామని అనుకుంటున్నా
హ్మ్ ఒక్కలి తింటారా
లేదండి నేను మా పెద్దక్క మా పెద్ద బావ తిన్నామండి ఒకసారి
అవునా అండి ఎ ఎలా ఉంది టేస్టు అంటే మండి అంటే ఏం మండి మటన్ మండియా చికెన్ మండియా
చికెన్ మండి అండి
ఎలా ఉంది టెస్టు
ఓకే అంటే మై మై ఎక్సలెంట్ అని కాదు మై గుడ్ అని కాదు కానీ ఓకే తినేవచ్చు అప్పటికి ఒక ఫీల్ తో బోయాం కాబట్టి అంతలా టేస్ట్ అబ్జర్వ్ చేయాలే కానీ అప్పుడు ఒక వైబ్ ఉండే అండి అక్కబావలతో వెళ్ళడం అనే ఒక వైబ్ లో ఇగ ఓకే బానే ఉంది హోటల్ లో టేస్ట్ కూడా బాగుంది మరి మీకెలాంటి అంటే ఇష్టం అండి చికెనా మటనా
నాకు చికెన్ తో ఏద్ జేసినా ఇష్టం అండి సో చికెన్ మండి కూడా నేను తిన్నాను మా బ్రదర్స్ తో మా సిస్టర్స్ తో తిన్నాను అప్పుడు బాగా టేస్ట్ ఉండే అండ్ చికెన్ తో నాకు చికెన్ బిర్యానీ చేసినా బాగా ఇష్టం అండ్ ఇంకా చికెన్ మంచూరియా చికెన్ కబాబు సో చిక్ కెన్ తో ఏ డిష్ చేసినా ఇష్టమే అండి
వావ్ చికెన్ అంటే చాలా ఇష్టం అనుకుంటా మీకు
అవునండి
అవు నాకు కూడా ఇష్టమే అండి చికెన్ అంటే
ఓకే మీ మీకేమన్నా ఫుడ్ వచ్చా చేయడం అంటే ఏమన్నా వంటలు చేయడం వచ్చా
నాకంటూ ఫుడ్ అంటే ఏమి రాదండి
అంటే ఆమ్లెట్ అంటే ఆమ్లెట్స్ ఎగ్ బాయిల్ చేయడం టి వెట్ పెట్టడం ఇలాంటివి
ఆ వచ్చు అండి టీ పెట్టడం వచ్చు వైస్ పెట్ పెట్టడం వచ్చు అండ్ కొన్ని కొన్ని వచ్చు బట్ ఇంకా ట్రై చేస్తూ అప్డేట్ అవ్వాలండి నేను కూడా లైక్ రూమ్ లో ఒక్కడినే ఉన్న చేసుకొని తినే అంత ఇగా చేసుకోవాలి కదా అప్పుడప్పుడు రూమ్ లో ఒక్కసారి రూమ్ తీసుకొని ఉండాల్స అవసరం అవసరం వస్తాంది కదా
ఈ అవునండి
అటు ఇగ నేను కూడా ప్రిపేర్ చేసుకోవడం నేర్ చకోవాలి అని అనుకుంటున్నా ఏదైతే ఈజీగా ఉంటందండి ఫుడ్ చేసుకోవడం అంటే
ఇప్పుడు అన్ని నేర్చుకోవాలండి ఎందుకంటే మీరు ఫ్యూచర్ లో ఫర్దర్ గా మీరు ఒక్కళ్ళ ఉండే సిచ్యువేషన్స్ వస్తాయి సో నేర్చుకుంటేనే మంచిది అన్ని
అందుకండి అడుగుతున్నా అంటే ఏది తొందరగా నాక అంటే డ్యూటీ
ఇప్పుడు మీక ఎలాంటి రైస్ ఇప్పుడు ఏంటండి రై స్ ఆక్సైడ్ పెట్టుకోవాలి ఏదైనా కర్రీ వండుకోవాలి సో ఈజీగా క్విక్ గా మీకు న చ్చిన ఇప్పుడు యూట్యూబ్ లో చాలా ఉన్నాయండీ చాలా ఆప్షన్స్ ఉన్నాయి సో యూట్యూబ్ను చూసి కొన్ని ఫాలో అవ్వచ్చు అండ్ ఏంటంటే ఇప్పుడు ఆ టమాటా రైస్ అని ఎగ్ రైస్ అని ఇలా ఇన్స్టెంట్గా చేసుకోవాలంటే ఇలాంటివి చేసుకోవాలండి
ఆ
నాకు కూడా రాదు నేను కూడా యూట్యూబ్ లో చూసి నేర్చుకుంటానండి
అవునా
మీకు అంటే ఇంట్లో అమ్మ అమ్మ వాళ్ళ ఇంట్లో ఏమన్నా ఏ వంటక కూడా ప్రిపేర్ చేయలేదా అండి
అంటే హెల్పింగ్ చేస్ హే చపాతీ చేస్తానండి చపాతీ చేస్
ఎలా చేస్తారండి ఎలా చేస్తారండి చపా తిలు
అంటే పిండి తిస్ ఉంటామండి ఒక బౌల్లో బౌల్లో పిండి చేసుకొని కొంచెం గోధుమ పిండండి
అవునా
గోధుమ పిండి వేసుకొని లైట్ గా సాల్ట్ టేస్ట్ కోసం సాల్ట్ ఎస్కొని లై లైట్ గా సాల్ట్ వేసుకొని వాటర్ మిక్స్ వాటర్ కొంచెం వేసుకొని సరిపడా మిక్స్ చేస్ ఉంటే తర్వాత ఒక ట్వంటీ మినిట్స్ ఉంచుకొని ఆడ్ రాసిపోయిన తర్వాత పెనుం వేడి చేసి తింటూ ఉంటే అప్పటికప్పుడే వేడిగా తింటే చాలా తినబుద్ధి అయ్తదండి
అవునా అండి సో అయితే మీకు వచ్చు
వచ్చేండి చపాతీలు బాగా అంటే చాలా సార్లు ఇంట్లో ప్రాక్టీస్ చేసి సంగదా
మన్పుూజ మన్పుూ ఆ నాకు వ చెన్న న నీకు ఎక్కువగా ఇష్టంగా బిర్యానీ చేస్తానండి
ఆహ బిర్యానీ అయినా ఇంకేమైనా చేస్తారండి
లేదండి అన్ని చేస్తాను కాకపోతే బిర్యానీ చేస్తాను బిర్యానీ కుకర పచు
వా
కుకర పూస రే
అంటే ఎలా ఇస్తాండి అంటే ఏమేమి ఇంగ్రీడియంట్స్ వాడతారు దానికి
మెయిన్ చికెన్ అండి చికెన్ ఎంత తీసుకుంటామో రైస్ కూడా అంతే తీసుకోవాలి వన్ కేజీ చికెన్ తీసుకుంటే వన్ కేజీ రైస్ తీసుకోవాలి అప్పుడే టేస్ట్ బాగుంటదండి ఇప్పుడు మనకు ఇన్స్టెంట్గా ఆ చికెన్ ఎంత తీసు తీసుంటే రైస్ కూడా అంతే తీసుకు ాలి సో చికెన్ లో పూల్ గరం మసాలా అంటే ప్యాకెట్ లో వస్తుదండి మనకు ఇప్పుడు ఫిఫ్టీ రూపీస్ కానీ హండ్రెడ్ రూపీస్ ప్యాకెట్ లో వస్తుదండి మసాలాలు రాశించ చెక్క అలవంగ యాలకులు ఆ జాజికయ జాపత్రి మళ్లింకా ఇలా ఇలా చాలా ఉంటాయండి అవన్నీ ఒకే ప్యాకెట్ లో వస్తా ఆ ప్యాకెట్ ఉన్నవి చికెన్లో కొంచెం పెరిగేసి ఉప్పు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ గరం మసాలా మరి ఈ బిర్యానీ మసాలా అనేది సపరేట్ ఉంటుంది బిర్యానీ బిర్యానీలో వేసే అవి తాలింపులు వేస్తారు కదా అవన్నీ అవన్నీ కలిపేసి కొత్తిమీర పుదీనా ఆ మళ్ళీ ఫ్రైడ్ ఆనియన్స్ అవన్నసి మత్త మిక్స్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ పాటు పక్కన పెట్టుకోవాలండి పక్కన పెట్టుకున్న తర్వాత ఒక రైస్ రైస్ ఎంత తీసుకుంటామో రైస్ లో సేమ్ అంతే హోల్ గరం మసాలా వేసి ఎయిటీ పర్సెంట్ వరకు కుక్ చేసి ఇప్పుడు మనం మిక్స్ చేసుకున్న చికెన్ స్లో మీడియం ఫ్లేమ్ లో ఫస్ట్ ఒక టెన్ ఫైవ్ మినిట్స్ కుక్ చేసి ఆ తర్వాత పైన ఇప్పుడు ఎయిటీ పర్సెంట్ కుక్ రైస్ ని పైన ఒక లేయర్ గా పెట్టారండి ఒకలేయర్ గా పెట్టేసి లో ఫ్లేమ్ లో ఒక ట్వంటీ మినిట్స్ వరకు ఉంచాలి పైన గాలిపోకుండా దమ్మెట్టుకోవాలండి సో అలా అయిపోయిన తర్వాత పై నుండి కొంచెం కొత్తిమీర పుదీనా గీ వేస్తే అండ్ ఫ్రైడ్ ఆనియన్స్ వేసిన తర్వాత ఇప్పుడు అయిపోయిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత తింటే అరుమ మొత్తం చికెన్ రైస్కి పడుతుంది కాబట్టి అప్పుడు బాగుంటుందండి చికెన్ చికెన్ బిర్యానీ సో నేనైతే ఇలా ట్రై చేశాను అండ్ టేస్ట్ కూడా బాగా కుదిరింది మీరు కూడా ఎప్పుడన్నా మీ మీ ఇంట్లో ట్రై చేయండిండి
అంటే మా అక్క ఉందండి మా అక్క బాగానే వస్తారు ఇదే కుకింగ్ ఉమెన్ మా ఇంట్లో ఫస్ట్ అంటే ఎక్కువ చేసేది పిన్ని వంటలు గాని తను చేసినంత అసలు ఎవరు చేయలేదండి చేసినప్పుడు పక్క బాగా చేస్తాండి మా అక్క చెప్ప అంటే ఇంకా మేం చపాతి చేసుకునేటప్పుడుయితే ఏదో దొంగతంగా తింటూ ఉంటాయండి నేను కూడా అప్పుడప్పుడు ఇవ్వదు బట్ బాగుంటాది మాకు పక్క చేసే టేస్ట్ కాబట్టి దంగతాయంగా తనల్ వస్త పిల్లి వచ్చి ఎత్కో పోయి అటు అలా బాగుంటాయి మా అక్క చేసే టేస్ట్ న్ని మొందట్లో బాగా ఫెస్టివల్ లో చేసిందండి ఆ